ట
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే నిద్దరు లేచాను
ఇప్పుడే నిద్ర లేచావు నేను కూడా లేసి బియ్యం కడిగి పెట్టి
ఆ జడ వేసుకుంటా ఉన్నా
ఆఓ వంట అయిపోయిందా
వంట అవ్వలేదు ఇవాళ మా ఇద్దరికేకి నాకే స్కూల్ నుంచే ఒచ్చేటప్పుడు ఏం రస్తుందో ఏమో నాకు తెలుసా పుస్తకం ఆ కర్రీ తెచ్చేస్తా ఉమ్
అయితే వంట పని తప్పిపోయింది అనమాట ఇ పూటకి
ఆ నిన్నంత వెజిటబుల్ బిర్యానీ ఫ్రైడ్ రైస్లు తిని తిని పొట్టంతా కొంచెం హెవీగా ఉంది
అది చేత్తో ఉతకాల్సిన బట్టలు కొంచెం ఉన్నాయి చీరలు డ్రస్లు ఆ పని చేసుకున్న వంట మానేసి అయిపోయింది ఆ పన అయిపోయింది ఇంక ఇల్లు చిముకొని స్నాననికి వెళ్ళాలి ఓకే మరి లేదా ఇవాళ కాలేజీ
ఉంది వెళ్ళాలి నేను కూడా ఇప్పుడు స్నానం చేసి
ఎన్నింటికెళ్లాలి
ఎనిమిది ఇంటికల్ల రమ్మన్నారు ఈరోజు మా కాలేజ్ లో ఈవెంట్ ఒకటి దాన్ని కోఆర్డినేట్ చేస్తుంది మేమే మా క్లాసొల్లు అది మధ్యాహ్నం అన్నారు నేను మెల్లగ్ పదో పదకొండు ఇంటికి ఎల్దాంలే అనుకున్నా అది పదింటికి పోస్ట్పోన్ అయ్యిందంట ఇప్పుడు తొమ్మిదింటికల్లా అక్కడ ఉండాలి
పోనీలే ఇళ్లు కూడా వెళ్ళిపోతారుగా రెడీ అయిపోయి
అంతే ఇదయిపోగాని ఇంకెల్లి రెడీ అవుతా
లో ఉన్నవుగా మరి బట్లో
బట్లు ఎట్లాగ మా ఫ్రెండ్ ఎగరే ఈరోజు వేసుకున్నామని తెచ్చుకున్న జీన్స్ అను టీషర్ట్
ఆహ ఫోటో తీసి మీ డాడీకి పంపిస్తాలె
అందుకే నేను నీ కూడా పట్టానుగా ఫోటో
ఉహామ్ దోశ పిండుంది దోస్ వెయ్యాలి కలిపెట్ట అదే దోశలోకి చూడాలి దోశ వేస్తా ఏదోటి ఆలోచిస్తా
హ హా అదేసేలోపు దోశ చల్లర్ బోయ్దిద్గా
అంటే ఎస్తా ఉంటాను నేను ఒకలికి ఎయ్యను కదా ఒకేసారి వేసేస్తా అందరికి వేసి హాట్ బాక్స్ లో పెట్టేస్తా ఈ దోశ వేస్తా చట్నీ చేయడమో లేదంటే చట్నీ ఊరగాయ వేసుకోవడమో మీ ఇద్దరమే కాబట్టి చూస్తా కార పొడుంది నెయ్యి కారపొడి వేసి కారాపొడి దోసలు ఎస్తా
అంతే సెట్టు ఇంకావసరంలే చట్నీ కూడా
అంతే పని తగ్గించుకోవాలమ్మా
ఉమ్ అసల్కె ప్పొద్దనుంచి నేను చాలా కష్టపడిపోయావ్
చాలా కష్టపడిన చేత్తో ఉతిక ఒక చీర ఉతీకాను ఓ లెగ్గిన్ ఉతికను ఒక ప్యాంటు ఇది సిమ్మర్ లెగ్గిన్ తీసుకు న్నాడు మొన్న ఆ మ సరేలేందుకు కొత్తయి ఉమ్ ఉతుకుదామని దాన్ని ఓ సిరా ఓ జాకెట్టు ది
ఊమ్ ఏంటి విశేషాలు
ఏ ఉన్నాయ్ చెప్పాలి అన్ని ఎట్లున్నాయి ఊర్లో.
ఊమ్ ఎట్లున్నయ్ ఈ రోజు మాత్రం చాలా చల్లగుంది మీకెలా ఉంది అక్కడ
ఒసేయ్ ఎనక నుంచి డోర్లు ఎండ దీవనకాటుదాక ఒత్తాంది అప్పుడే.
ఊహు అప్పుడే ఎండ ఒచ్చేసింద మీ
ఎప్పుడో వచ్చింది ఎండ అప్పుడేనా
ఇక్కడ అంత చల్లగుంది ఇందాకడ్ దాకా ఫుల్ల్ పొగ మంచు పడుతునే ఉంది. కనిపియాల అసలేమి
అహా పొగ మంచూ ఊ
ఊమ్ ఐ తే మా చుట్టాలామా పాపం ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది వీడియో తీద్దామని. అదేమో ఫోన్ లో పడ
పోన్లే అంత పరిగెత్తుకురమద్దు రావద్దు అని చెప్ ట్లే కాల్ జారుతా ఉంటద
ఆ అదే గదా ఇంకా అది రాలా వీడియో వీడియోలో పడట్లా డైరెక్ట్ గా బాగుంది గానీ
ఊమ్ కనపడుదు వీడియోలో అది, ఇంటి ముందుకు వచ్చిందా ఏమి స్నో బాగా పొగ మంచు.
బాగ ఆ నిన్న కూడా అంతే ఉందీ ఊమ్ నిన్న ఈరోజు ప ఒక పది పదకొండింటికి ఇంకా ఫుల్ ఎండ వచ్చేస్తుంది మళ్ళా అ. అప్పడిదాక్ చల్లగనే ఉంటుందిలే పదింటి దాకా. ఊ
అలా ఎన్నింటికి ఒత్తవ్ సాయంత్రం కాలేజ్ నుంచి
ఈ రోజు మాకు డీజే నైట్ ఉంది, లెవెన్ అయిద్, దో ట్వెల్వ్ అయిద్దో తెలీదు.
నువ్ ఎప్పుడు మాట్లాడాలి రేపు సెలవేగా
ఆ రేప్ సెలవ్ ఖాలీయే రేప్ మాట్లాడేద్దాం
అవును రేపు మరి ఎక్కడ మీ చుట్టాలు ఇంటికెళ్తావా, మీ ఇంటికెళ్తావా, పన్నెండు అయితే ఇంకా. ఎంత అర్దరాత్రి పన్నెండిటిక
ఆ అంటు కాలేజ్ బస్స్ ఉంటది
ఆహా ఓకే
నిన్న ఉండేదే, గొడవలయ్యీ ఎవరో అద్దాలు అన్నీ పగలు గొట్టేసారు బస్ లోయ్.
ఉహుహుహు ఊ
పంచర్లు చేసారు, బండిల్లో పెట్రోల్ వీకేశారు, రచ్చ రచ్చ జేస్. వెళ్ళిపోయారు ఆల్లే. ఆ లాల్ ఎప్పుడు బస్సు ఉంటది. బస్సు ఎక్కి ఎళ్ళిపోయారు ఆళ్ళె, ఈసారి అంత జేసారు బస్. తిగాలట్ల
ఊ
ఊ పెద్ద పెద్ద మేకులు తెచ్చి టైరుల్లో పొడిచారు.
ఎవరు స్టూడెంట్సా
స్టూడెంట్సే బయట కాలేజోళ్ళు ఒచ్చారు ఇంగ, ఎవరో మరి గొడవలు అయినాయంట వాళ్ళె. తనూ మా కాలేజ్ వాళ్ళకి
ఆహా
ఊ రచ్చ రచ్చ అయిందనమాట అందరిలో లోపలేసేసి బయటకి ఎవ్వరిని పంపల
ఊ
బయట కాలేజోల్ గోడ దూకి లోపల్కొచ్చి, మా కాలేజ్ లోపల దాక్కున్నారు, అది ఎవరో జెప్పారు. ఆళ్ళకి. ఇంకా గేట్లన్నీ ఏసేసి దూకకుండా గార్డ్స్ వెట్టి ఓ నలభై మంది గార్డ్లు ఒచ్చార్ నిన్న.
హ్మ్ వుంటారు వాళ్ళకి సేఫ్టీగా ఇలాంటివి వాళ్ళ కావట్
హ్మ్ ఇంకా అందరిని పెట్టి అందరినీ చెక్ చేసి పంపించారు మరి వాళ్ళు మాత్రం దొరకలే మేము వ వచ్చిన సరిమ తర్వాత ఏమైందో తెలీయదు మేము వచ్చేసాం ఇంక అప్పటిక అయిపోయింది ఆ డ్రెస్ మీద అసలు ఉండలేక నా సీన్ మామూలుగా లేదులే పొద్దున్న నుంచి
ఉమ్మ్ అదేలే గేట్లుంటదమా
ఆ
స్కూలవోలె కొట్టుకు చేతనారు కాలేజ్ వాళ్ళు ఆగుతారు
అదెలా
మీ చుట్టాల వాళ్ళ అబ్బాయ్ ఏం చేతనాడు నేనా ఎయిట్ ఫార్టీకి బయలుదేత్తా ఇంట్లో
ఊహ్మ్మ్ నైన్ క
ఎయిట్ ఫార్టీఫైవ్ కీ దాగిరేగా ఇంటి దగ్గరే మా స్కూల్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కే ఫస్ట్ బేళ్లు
నువ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కీ బయల్దర్తావా
ఫార్టీ కీ బయలుదేరాత
నేరుగా గ్రౌండ్ కీ వెళ్ళిపోతా సైన్ చేసి
ఆహా హ్మ్మ్
ఇక్కడేలే త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అంతే
ఆహా దగ్గరేనా హ్మ్
మా టార్ణింగ్ తిరిగి సెంటర్ కి అక్కడ మీరు అప్పుడు ఆటో కోసం నుంచి చూడుపొద్దున్నే
ఆ అ అ గుర్తొచ్చింది అక్కడేనా దగ్గరేగా అయితే
అక్కడ కొంచెం ఒక రెండు అడుగు వేస్తే ఆపోజిట్ లో ఉంటది
అవునా పిండి కలిపావా మరి దోసిపిండి
ఆ కలిపెంటాను దోశపిండి కలిపెట్ట బియ్యం కడిగి పెట్ట ఇంకా ఆయన్ని దోసలే వస్తా స్టోర్ చేస్తే చట్నీ దోసలు అన్నం అన్నీ ఓకే సారీ అయిపోతాయి
హ్మ్ అంతే అంతే
అంతే ఇల్లు ఊడ్చుకుంట ఉన్నా
ఇల్లు ఊడ్చుచేస్త నేను ఇక్కడ స్నానానికి వెళ్లి పొద్దున్నే ఇంకా స్కూల్లో వీడియో ఒకటి చేయాల్సి ఉంటే ఆ వీడియో ఒకటి చేస్తా ఉన్న చూత్తే ఏడుంపావు అయింది మళ్ళా గబ గబా అని ఫోన్ చేస
అంతా ఫోన్ తోనే పని దీంట్లో ఏమో చార్జింగ్ ఉండట్లే
ఆ ఈ ఎండల్ కి అంటే చార్జింగ్ అ ఊరికే దిగిపోతుంది అసలు
హుమ్మ్ ఏం టిఫిన్ చేసింది మీ చుట్టాలమే
ఏం లేదు వాళ్ళకి అక్కడ టిపిన్లు ఉన్నాయంట నేను ఇప్పుడు వెళ్తాగా అక్కడ తింటా బయట
ఆహా. ! ఓకే.
ఊహ్మ్. మా వీధులో కుక్కల్ గట్టి గట్టిగా అరిచుకొన్ కొట్టుకుంటున్నాయి.
ఊహ్మ్. మా విధీలో కుక్కలు ఇంకా రాలా అత్తాయ్. మా విధిలో కుక్కల్ కన్నా పిల్లలు బాగోట్టుకుంటారు గట్టి గట్టిగా. అటే స్కూల్ టైం అయిందిగా ఎవరు లెరు గానీప్పుడు. !
ఆహా. !
హు ఏం టిఫన్ చేయలేదైతే.? ! మధ్యాహ్నాం లంచ్ క్యాంటీన్ లోన్ తింటావా.? !
స్టాల్స్ ఉంటాయిగా.
ఆహా. !
న్హా స్టాల్స్ పేడ్తారుగా. !
ఊమ్మ్మ్ డబ్బులు పెట్టాల్గా. ! అప్పు కాదుగా.? ! మనీ పేగా.? !
ఆ అన్ని డబ్బులు బెట్టే తినాలి.
నిన్న మా స్కూల్లో ఫుడ్ ఫెస్ట్, ఫుడ్ ఫెస్టివల్ ఉంటే.
ఉహూ.
ఏం ఏం జేశారంటీ.? చాలా ఫుడ్ ఫే ఫుడ్ వెరైటీస్ పెట్టారా. !
ఆ ఎవరిష్టం వాళ్ళదం టే వెరైటీ తెచ్చారు వెజిటేబుల్ రై.
ఉహూ.
వెజిటేబుల్లోనె రకాల్ వైజ్ అన్నమాట. నేను గూడా దీస్కెళ్ల హా హా హా.
ఊహుహుహుహు హూ.
అందరయ్యో వెజిటేబుల్ రైసుల్ దెచ్చారు.
ఊహ్.
పన్నీర్ రైస్, మష్రూం రైస్, వెజిటేబుల్ రైస్, స్వీట్ కార్న్ రైస్. పులిహోర. రకరకాల రైస్ లు.
సరే ఐతే.
ఆ బాయ్. ఊహ్మ్.
భాయ్.